హాయ్ అండి.
ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఇప్పుడే కాలేజ్ పోయి వచ్చిన చాలా అల్సిపోయనండి.
డైలీ పోతున్నావా?
డైలీ పోతున్న. నిన్నా, మొన్న పోలేదు. క్లాసెస్ నడుస్త లేవు సిలబస్ అయిపోయింది కదా
అందుకనే బోరింగ్
ఎస్.
ఎందుకు పోలే?
నాకు పో బుద్ది కాలేదు అంతకు ముందు రోజు ఫోర్ డేస్ హాల్డేస్ వచ్చింది కదా అందుకే
ఆహ
పోబుద్ది కాలేదు.
ఆ
నువ్వేం చేస్తున్నవ్
బోర్ అవుతున్న.
బోర్ అవుతున్నవ.
ఆ అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన.
అందుకే బోర్ అవుత్
మ్
ఏమన్నా మూవీస్ చూస్తన్నవా?
ఏం అక్కడ వెల్తే మూవీస్ యూట్యూబ్లో రావట్లే కదా అం దుస్ర ఏం వేరే యాప్ లో చూస్తే బాగా నే నెట్ పోతది. త్రీ జిబే ఉంది. అం
ఓకే ఓకే అర్థమయ్యింది.
అక్కడ ఉంటే మూవీ చూస్తా.
అక్కడ ఏమేమ్ చూసినవ్ మూవీ
చూసినా కేరళ స్టోరి టూ తర్వాత దురందర్ కొంచం కొంచం
దురందర్ మంచిగా ఉందా యాక్షన్ యాక్షన్ ఉందిగా మొత్తం
ఆ నా హస్బెండ్ చూస్తుందే నేను మధ్య మధ్యలో ఇట్లా చూస్తే చూస్తే పడుకుంటా
ఇరుక్కున్నావా? తర్వాత ఏం తిన్నవ్ ఇయాల.
ఫిష్ చేపలు.
చాపలు తిన్నావా
ఉమ్ చాపలు
చేపా అంటరు
చేపా నువ్వు
నేను పుదీన పచ్చడ తిన్నా
హ్మ్ ఎగ్జామ్ ఫీజ్ కట్టేసినవ
కట్టలేద్ అదే దిమాక్ కరాబ్ ఉంది నాకు
ఎప్పుడు కడ్తావ్ మరి
అదే చూస్తున్నా నువ్వెప్పుడు కడతావ్
నువ్ క్వాలేజ్ వెళ్తావా రేపు
రేపు ఎల్లుండి పోన్ అనుకుంటున్నా నేను
రేపు వెల్త్ ఆహా మీరు ఎప్పుడు వెళ్తారు నేను నా ఎగ్జామినేషన్ ఫామ్ పంపుతా ఒకమ్ యితోటి తిసుకొని ఫోన్ పే చెస్త న ఆ ముస్లిం అమ్మాయికి ఆమె క్యాష్ తిసుకొని వెళ్తే కడ్తది ఉచ్ ఇప్పుడు మీ
అదె చేద్దాం అనుకుంటున్నా నాకు రేపు ఎల్లుండి పోను అవలేలుండి ఎగ్జామ్ ఉంది హైదరాబాద్ లా
మరి మండే నుంచి పుస్ పోతావ
కానీ నాకు బస్ ఫీజు వన్ మంత్ది కట్ట అనుకుంటాన
ఎందుకు
త్రీ మంత్స్ స్టే కడ్తా అనుకుంటున్నా అవును బస్సు పోలె
ఆమె వింటదా
ఆమె వినాదని డాడీకి పట్టుకపోయినా డాడీకి పట్కాపోతే ఆయన లేకుండే
ఉహ్మ్
అయన లేకుంటే నంబర్ ఇచ్చిండు నంబర్ ఇస్తే మాట్లాడుమంటే ఎగ్జామ్ లోఉన్న కరెక్షన్ లో ఉన్నా నేను సిక్స్ తర్వాత చేస్తా అన్నాడు
హ్మ్
అందుకె ఇగ మలా ఏం అడగలేదు మా మమ్మీ చెప్తే మమ్మీ అన్నది హ్మ్ రోడ్ మీద పోతుంటే ఎనిమిది వందల్ పడ్డాయిఅనుకోని మర్చిపో మల నువ్వు ఆలోచిస్తే నీకు ఫీజ్ ఎగ్జామ్ ఫీజ్ లేట్ అయితది ఏం కాదు నాలుగు నెలల్ అది కట్టు బస్ లో రాకున్న కూడా అని మమ్మీ చెప్తాంది మా నన్ను ఎమో వాడు బస్ మాదీ ఏడు వందల్
ఏడు సెవెన్
ఎస్ మదీ నాది బస్సు స్టాపూ హ్మ్ ఎ స్పి ఎం ఉంది చూడు తెల్సా ఎస్ పి ఎం
తెల్సు
దానికి కొంచెం ముందు దింపుతుండు నేను రో జు అక్కడ నుంచి మా ఇంటి దాకా నేను నడుచుకుంటూ వస్తున్నా రోజు
కుండా కాలేజ్ల ఉండి నడిచిపో
ఆ బస్ ఫీజ్ అయినా మిగుల్ మిలుగుతది అయితే ఎందుకు అంటే రెండు బస్సు ఉండే కదా
ఉమ్
బస్ కరాబ్ అయింది
హ ఇలా బస్ ఖరాబ్ అయితది కానీ డబ్బులు అయితే
తీసుకుంటారు ఆ అయితే రెండు బస్ల మందిని మొత్తం కలిపి ఒకటే బస్ల పట్ కపోతండు
ఉమ్
అ నన్ లోకల్ లోకల్ లోకల్ కి సర్సులగ్ సైడు మళ్ళీ బాలాజీ నగర్ సైడ్ మొత్తం కలిపి ఒకటే బస్సులో పోతంది అయితే నన్ను ఈవినింగ్ టైం లో అక్కడ దించుతుంది
ఉమ్
మళ్ళీ మార్నింగ్ టైమ్ ఏమో బస్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి వస్తుంది ఒక ట్రిప్ రెండు ట్రిప్పులు అయితే నా దగ్గరకి వస్తాది స్టాప్ దగ్గరికి ఒకవేళ మంది తక్కున్నారు అనుకో ఈస్గా అయితే ఆ ఒక్క ట్రిప్ పోతది ఆ ఒక్క ట్రిప్ పెట్ల పోతది అంటే సర్సిలాక్ సైడ్ నుంచి పోతది మొత్తం
ఉమ్
ఫస్ట్ నా దగ్గరికి స్టాపే రాదు బస్సు అట్లా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నా దగ్గరకి స్టాప్ రావట్లేదు బస్ మార్నింగ్ అట్లా చేస్తుండు వాడు నేను వానికి కంప్లైంట్ చేసిన వాడు అన్నాడు అమ్మా నేను టూ డేస్ లో చూస్తా నేను పెద్దసారికి చెప్పినా
ఉమ్
ఆ ఊరికి పోయిండు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుతా అన్నాడు
ఆమె వస్తే వస్తే కాలేజీ అయిపోతాది తర్వాత ఫీజ అయితే
ఆ నేను అదే అన్న ఆయన చెప్పే వరకు నాకు కాలేజే అయిపోతది నేను ఏం లాభం బస్కి వచ్చి
ఉమ్
అందుకే నేను మా మమ్మీకి చెప్తే మా మమ్మీ ఏమో అట్లేం ఉండదిగా ఆయనకి చేస్తే లేపుతాడు లేపడు నువ్వు ఎవర్నైనా అడిగి కట్టేసయి ఫీజు బస్ ది నేను పైసాలు కొడత ఫోన్ పే మళ్ళీ పొని క్యాష్ తీసుకుంటాడు అంటే అది కూడా లేదు
ఉ
ఫోన్పేనే కా ఫోన్పే ఫోన్పే కాదు క్యాష్ కావాలి ఫోన్ పే తీసుకోడు నేను త్రీ మంత్స్ మనీ ఇంకా త్రీ మంత్స్ బస్సు ఫీజ్ ఇంకా ఎగ్జామ్ ఫీ పట్టుకొని పోయినా అయితే కట్టను అన్నాడు సార్నే అడగాలి అన్నాడు ఆ అటెండర్ ఉంటాడు కదా
ఉమ్ ఈ కాలేజ్ లోని ఎంత పెద్ద పెద్ద అతనికి
అయితే ట్వంటీ ఎయిత్ కి ఎగ్జామ్ ఉంది కాలేజ్ది గీతం కాలేజ్ ది అప్లై చేసిన హైదరాబాద్ పోవాలి ట్వంటీఎయిట్కి
ఆ నేనుఅనుకున్న నాక్ మా కాలేజ్ లోనే ఎగ్జామ్ అయితది
కాదు రేపు వెల్లుండి చదవాలి నేను ఇప్పటి దాక ఏం చదవలేదు అది సిక్స్ హండ్రెడ్ కట్
ఉమ్
అయితే అది దానికి ప్రిపేర్ అయిదాం అనుకుంటున్నా నేను రేపు కాలేజ్ కి పోతే పర్ కాదు కారాదు కదా
ఆహా ఆ అది క్వాలిఫై అయితే గీతం కాలేజ్ లో అడ్మిషన్ దొరుకుతది
అవును
ఉమ్
కొస్తే స్కాలర్షిప్ దొరుకుతుది స్కాలర్షిప్ దొరుకుతే ఓకే
అట్లా అంతే అయితే అదే చూస్తున్నా నేను కాలేజ్ కి పోయినా కూడా టైం పాస్ ఎ చేస్తున్నా ఎవ్వరు టీచర్ రావట్లే
ఉమ్
మొత్తం బోరింగ్ బోరింగ్ ఉంది
కూడా కావట్లే
కావట్లేదు
ఉమ్
ఓకే జోక్స్ అవుతున్నాయి బట్ టైమ్ వేస్ట్ ఐతుంది
టకట
అందుకే టూ డేస్ అయినా చదువుదాం అనుకుంటాన మళ్ళా నేను ట్వంటీ నైన్ కి అస్తా ట్వీంటీనైన్ కి ఒచ్చిన తరువాత థర్టీ కి మండే థర్టీ ఫస్ట్ కి లాస్ట్ డే ఫీస్ ది
ఉమ్
థర్టీ థర్టీ వన్ ఫుల్ మంది ఉంటారు
ఉమ్
ఫీస్ కడదామంటే టైమే ఉండది నువ్వు ఎప్పుడు కడతావు ఫీస్ హలో హలో వినిపిస్తుందా అయితే నువ్ ఎప్పుడు కడుతావ్ ఫీస్ హలో హలో వినిపిస్తుందా అయితే నేనేమనుకుంటున్న ఆ